హలో ఆ మన్నారా అండి ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఆ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీరు బాగున్నారా అండి గుడ్ ఈవినింగ్ అండి ఏం స్తున్నారండి
ప్రస్తుతానికి ఏం లేదు మేడం ఇప్పుడే నమాజ్ చదివి వచ్చాను మేడం మళ్ళా ఒకపొద్దు ఇడిచేందుకు పోయేందుకు రెడి అయితున్న
ఆ అంటే మీ పండగ ఆ పండగ ఎప్పుడుండి మీది రంజాన్
ఉమ్ ఎప్పుడని ఇప్పుడు తెలుస్తది మేడం ఎప్పుడని ఇప్పుడు తెలుస్తది కొం చం స్పెట్లా సా ఇప్పుడు కొంచం కొన్ని కొన్ని క్షణాలల తెలుస్తది మేడం ఆ సౌదీలా ఇయాలా కనవడితే రేపు అదే మేడం సౌదీలా ఇప్పుడు కనబడితే రేపు వాళ్ళకు రేపు పండుగ అయితది మాకు ఎల్లుండి అయితది మేడం
ఆ ఆడా కనవడకపోతే రేపు వాళ్ళగన
ఇగ ఎల్లుండి మేడం ఈ ఎల్లుండి ఆ శనివారం అయితది
ఆ పండక్కేమన్నా బట్టలు తీసుకున్నారా అండి
అవును తీసుకున్నాం కదండి మేడం షాపింగ్ చేసాను మేడం
ఎక్కడండి ఇక్కడేనా లేకుం టే వేరే ఏదన్నా వేరే స్టేట్కి పోయి ఎట్టన్నా ఎల్లారా అయితే ఇప్పుడు ఆఫర్ ఫ్రీ ఉంది కదా లేడీస్ కు బస్సు అట్ల ఏమన్నా వేరే మీ పక్క విలేజ్ లకి వెళ్ళి
ఏ లేదు లేదు మేడమ్ మా ఊర్లనే పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి కదా మనం సప్నా మాల్స్ ఉన్నది అది ఉన్నది మాంగళ్యం ఉన్నది భాగ్యలక్ష్మి ఉన్న ది ఇక్కడనే తీసుకున్నాం మేడమ్ మేం
ఎంత క్లా ఎంత కాస్ట్లీ తీసుకున్నారండి
ఉ మేడం చూడండి త్రీ థౌజండ్ అయినాయండి బట్టలకు
ఓన్లీ మీకొక్కరికేనా మీ ఫ్యా
ఉమ్ లేదు మేడమ్ నా ఒక్కనికే
మీరు ఏం వర్క్ చేస్తారండి
నేను భగీరథల వర్క్ చేస్తా మేడం
సార్లీస్ వడ్డాయా అండి మీకు
మేబి పడలే మేడం ఒకటి మొన్న ఏసారు మొన్న రేపటి గురించి ఇప్పుడే న్యూస్ అందింది ఇంకోటి రావాల్సింది ఉన్నది ఇప్పుడు రేపు వస్తది ఒకటి మేబి ఈ నెలలా ఇంకా రెండు కూడా రావాలి మొత్తం ఈ క్రియేట్ చేసేందుకు ట్రై చేసాం అయిపోతాయి మేడం ఈ నెలల ఎందుకంటే ఇప్పుడు అచ్చేది ఎండాకాలం కదా
ఏమన్నా పెంచ్ ఉందా అండి ఇప్పుడు ఈ మధ్యలో
పెంచే ప్రవోజల్ అయితే ఏం లేదు మళ్ళ ఏమో మరి రేపు నిన్నటి విషయంలో కేటీఆర్ మాట్లాడిండు మరి ఏమైనా అయితదేమో అని చూడాలి ఇగ నిన్నటి అసెంబ్లీలా మాట్లాడాడు ఇప్పుడు వస్తుంది మనం థట్టీన్ వస్తుంది థర్టీన్ అంటే ఇ ఎస్, పి ఎఫ్ రెండు కట్టేస్తే ఫిఫ్టీన్ వస్తున్నాయి అనుకోండి టూ థౌసండ్ కట్ అయితున్నాయి ఫిఫ్టీన్
ఫఫ్టీనా వన్ ఫై వస్తాన్నాయి ఇ ఎస్ పి ఎఫ్ కట్ట్ అయితాందా
ఆ వన్ ఫై క వన్ ఫైవ్ లకెల్లి టు టూ థౌసండ్ ఇ ఎస్, పి ఎఫ్ కట్ట్ అయితున్నయి మేడం థట్టిన్ చేతికి వస్తున్నాయి.
అబ్బ మీరే గ్రేట్ అండి మీకు ఈ ఎస్, పిఎఫ్ కట్ అయితాంది. మేమైతే యాభై ఏండ్ల నుండి చేస్తాన్నాం గాని మాకు అయితే ఏ సెట్ కాలుది మేం మేం కూడా బాగా కొట్లా మీరు ఇప్పుడు కొట్లాడుతానరు కాని మేమ్
మా అట్ మా కొట్లాట ఎట్లా ఉంటందంటే మేడం మీ లాగా ఉండది కదా మేడ మా కొట్లాట ఎట్లా ఉంటదటే మాది ఏదైన్నా వర్క్ వాటర్ వల్లనే ఏదైనా సమస్య మేము ఒకళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు మేడం మాది ఏంలీ వాళ్ళు అన్ని బంద్ చేసినాము అంటే వాటర్ ఏరియాలా పోకుంటే సరిపోతుంది దాని వల్లనే సమస్య ఒట్టిగా మా దగ్గరికి వస్తుంది ఉరుక్కుంటా
ము యాభై ఎల నుండి కోట్లడినము మా సమస్యలు నెరవేరుత
అది కూడా మా కొమరం భీములం డిస్టిక్ట్ లలోన్నది అది కూడా ఎలాంటి వాళ్ళకే ఉన్నా ఇది మాకు ఒకసార్ ఉండే ఈసార్ అని ఉండే ఆనే వల్ల ఆమె దయ వల్ల ఆయన చనిపోయిండు గాని ఆనే వల్ల కొమరంపురం డిస్టటిక్ట్ కు మొత్తానికి ఎస్పిఎఫ్ కట్టించండు ఇప్పుడు అదే కంటిన్యూ నడుస్తుాంది స్తుంది మేడం
మంచి గ్రేట్యేనాండి మీకు మంచిగా
ఒక సార్ వల మోత్తానికి కొమరం బీమ్ డిస్ చిక్కే ప్ర పనికి వస్తుంది మేడం అది ఆ ప్రయోజనం కలిగింది ఒకసార్ వల్ల కొమ్మలం డిస్టిక్ి ఆదిలాబాద్ డిస్టిక్ ఉమ్మడి ఆదిలాబద్ డిస్టిక్ే ప్ర ప్రయోజనమైంది లేకుండా వేరే ఖమ్మంలా కూడా ఉన్నది ఖమ్మంలా కూడా కట్టడం లేదు మేడం ఎస్ఐపి కానీ అలా శాలరీ వస్తుంది అన్నట్టు ఇప్పుడు మాకు ఎట్లా ఇప్పుడు థర్టీన్ ఫిఫ్టీన్ వస్తుందో వాళ్ళకి సిక్స్టీన్ వస్తుంది పిఫ్ లేదు కు వస్తున్నా వాళ్ళకి సిక్స్టీన్ హ్యాండ్గా వస్తున్నాయి క్యాష్
ఆ
ఇప్పుడు కొంచెం ఇంక దాని గురించి కూడా ఇప్పుడు ఫస్ట్ అయితే జీతాలు క్లియర్ కావాలి ఆ తర్వాత ఏది ఉన్నదో తర్వాత మాట్లాడదాం అన్నట్టు ఆగి ఉన్నాం ఇలా ఉంది ప్రస్తుతానికి మేడం మీరేం ఏం చేస్తారు మేడమ్ ఎం వర్క్ చేస్తారు మీరు
నేను అంగన్వాడీ టీచర్గా ఇస్తానండి కానీ మాకు యాభై ఎన్ల నుండి ఇప్పటి వరకు పోరాడుతాన్నాము కానీ మాకు ఈ ఎస్పిపిఎఫ్ ఏం లేదండి జీతాలు కూడా కొంచెం కొంచెం కొంచెం పెరుగుతానయి అండి
అంతే కదా మేడం జీతాల అనేది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కి ఒక్కొక్కసారి పెంచుతారు ఏవై డిపార్ట్మెంట్ నా మాకు కూడా అంతే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ పెరుగుతాయి ఇది మార్చిినేలా అయిందంటే
సిక్స్ మంత్స్ కే పెరుగు
అవును సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కి ఫైవ్ హండ్రెడ్ పెరుగుతాయి లేదు లేదుదు ఫైవ్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ పెట్టింటారు
మా మీదే గ్రేట్ అండి ఏదన్నా ఏదన్నా ఉంటే చెప్పండి మేము కూడా జైన్ అవుతాం అందులో
మేము తొమ్ నేను తొమ్మిది వేలమంది చేస్తున్నం మేడం
ఆ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితంది అండి
నిను నాది ఫోర్ ఇయర్స్ అయిపోయింది మేడం
అప్పు ఇయర్సుకు పాది ఏనువేలా అంటే ఇంకొక పదేళ్లకు మీకు యాభై దాటుతాయండి
రావాలే ప్రయత్నం చేస్తున్నాం మేబి ఇప్పుడు ఏదైన్నా రేవంత్ రెడ్డి సర్కార్ లో మన ఏదైనా జరిగితే ట్వంటీ సిక్స్ అడుగుతున్నాం ఏమైతుదో ఆ డిమాండ్ సక్సెస్ కావాలని చూస్తున్నాం
మీ మీది సక్సెస్ కావాలని ఈ భగవంతునికి ఇగొ వర్క్ కొది
కొంచెం ఎల్లప్పుడుూ జీతాలేదంటే నెల నెమ్ నెల
ఉగా అంటే రంజాన్ పండుగ రోజు ఏమేమి స్పెషల్ చేస్తరండి
మాది రంజాన్ రోజున ఫీర్ కుర్మ చేస్తారు మన షీర్ కుర్మ బిర్యానీ చేస్తార్ ఇంట్ల
ఆహహ ఇంకా
బస్ ఈ రెండే మేడం మెయిన్ షీర్ కుర్మ ఇంక దమ్ బిర్యానీ
ఉ సేమ్యాల్ వేస్తార్
అదే అదే ఆ షేమేలకి శీర్ కుర్మ అంటారు
షీర్ కుర్మా అంటరా మరి హలీీమ్ హ తీయ ఏదో అంటారా అది చెయ్యరాా అండి
అట్ట కాద్ రంజాన్ నెలా మొత్తం హలీం నడస్తుంది గా మేడం
కాదండి మీరు రామ్జాన్ పండగ రోజు స్పెషల్గ ఎంచేసుకు కోరండి
లేదు మేడం ఎందుకంటే మన ప్రతి ఈ రంజాన్ మాంసం మొత్తం ఏందంటే ప్రతి నెల మాకు ఈ నెల మొత్తం ఏదో ఒకటి సాయంత్రం పూట ఒక పొద్దు టైమ్ల ఏదో ఒకటి చేస్తా ఉంటాం కదా మనం వెరైటీస్ అనేది ప్రతి రోజు చేస్తాం మేము సాయంత్రం
ఉ
ఉక్క పోతి విడిసె టైమ్ కి సాయంత్రం మేము ఏదో ఒకటి చేస్తా ఉంటాం
ఫస్ట్ ఫ్రూట్సె తింటారా అండి
లేదు లేదు ఖజు మే ఖర్జూర తోనే ఓపెన్ ఖర్జూర
ఖర్జూర తర్వాత అన్ని ఫ్రూట్స్ తింటరా అండి
ఆ ఫ్రూట్స్ తినొచ్చు మీరు ఇగ ఏదనా ఖజూరా లేని టైమ్లో ఉప్పుతోని కూడా తీయొచ్చు లేకుంటే నీళ్ళతో నీళ్ళ తాగిన ఒక పెొద్దు ఇడవచ్చు
ఉ
ఈ మూడు ఆప్షన్ మనకి ఖర్జూర ఉప్పు నీళ్లు ఈ మూడు ఉంటే సరిపోతు మేడం ఇగ ఉన్నారు
కి లాస్ట్ అన్నట్ట అండి
రేపు అయితదొ ఎల్లుండి అయితదో మేడం తెలుస్తుంది మాకు ఆల్రెడీ సౌదీలో తెలుస్తుంది ఇప్పుడు మాకు తెలుస్తుంది
ఇంకా అండి మీకు పిల్లలు ఏమన్నా ఉన్నార అండి
లేదు మేడం రీసెంట్లి మ్యారేజ్ అయింది మేడం నాది వన్ ఇయర్ కాలె ఇంకా మేడ నైన్ మంత్ నడిపోయింది మేడంటెన్ నడుస్తుంది యాక్చు నైనై నైన్ కంప్లీట్
మీ మిస్సెస్ ఏమన్న స్టడీ చేస్తుందా
అహా మేడం మ మిస్సెస్ చేస్త కదా మేడం ఇప్పుడు పి జి ఫస్ట్ ఇయర్ చేస్తుంది మేడం
హా వాళ్ళ ప్రాపర్ ఎక్కరండి ఇంకా మీ చుట్టుపక్కల ఎవరు ఉంటరండి తెలుగు వాళ్ళు ఉంటారా ముస్లిమ్స్
ఉన్నారు మేడం మా చుట్టుపక్కల ముస్లిమ్స్ ఉన్నారు తెలుగోళ్ళు ఉన్నారు మా ఇంటి పొంగట ఒక తొలగామి ఉన్నదాంటి
వాళ్ళ పండుగలకు ఏమన్నా స్పెషల్ చేసుకుంటే మీకు ఇస్తరా అండి
ఏరియాలో ఉన్నారు కానీ ఆమె ఒక్క ఆమెనే మాకు తెచ్చిస్తది ఏదైనా ఇంకా ఉన్నారు కాని మా వాళ్ళు ఇం ఫ్రెండ్ ఉన్నాడుగాని ఇంక నా బయట ఫ్రెండ్స్ తెచ్చిస్తారు గానీ మా ఇంటి దగ్గర కూడ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు కాని అ ని ని అనే తేడు ఏమయ్యాడు మేడం ఇంటికి పిల్వడు కూడ మిగిత అది ఉన్నది మా ఇంటి ముంగడ ఆమె ఉన్నది కాని ఆమె ఏం చేసిిన కానీ మాకు ఇస్తుంది మేము ఎం చేసినా వాళ్ళకి ఇస్తాం మేడం
అట్లన అండి అట్లనే ఉండాలా
ఇ కలిసే ఉంటాం మేడం అది అల్ అది అల్ ఇది అన్నట్టు ఉండది మేడమ్ మానం య్యా అవకాళే ఉండాలి మాకు మా ఇంటి ముంగటోళ్ళే వాళ్ళు ఏదైనా మాకు పిలుస్తారు మేము వాళ్ళకి పిలుస్తాం అంతే
మిరుగి బిజ్జిగిరి సెర్లి పెప్పుడన్ని వెళ్ళారా అండి
చాలా సొందరాలు అయితుంది మనం వెళ్ళి మళ్ళా కూడా వెళ్ళాలి ఉన్నది
మీది పెళ్లిి మొక్కు ఏం మొక్కుకోలేదా అండి
మోక్కువ ఏం లేదు జస్ట్ పోవాలిగా ఫ్యామిలీతో ఒకసారి పోయేది ఉన్నది పై మేబి ఇప్పుడు రంజాన్ తర్వాత పోదామని అనుకుంటున్నాం మేనైతే
మేము కూడా పోవాలండి మీరు వెళ్ళేటప్పుడు కొంచెం చెప్ప
సరే మేడం ఎల్
మాకు కూడా ఉంది ఇప్పు వెళ్ళడానికి అవునండి ఒకసారి అనుకొని వెళ్ళాలి చాలా బాగుంటుందంట అక్కడ అక్కడ ఏదో ఆప చెట్టట ఇట్లా కిందికి వంగుత అది తింటే తీయ ఉంటది
ఆ ఫస్ట్ ఫస్ట్ అది దర్గా ముంగటి ఉంటది గుడి ముంగటి ఉంటది అది అప్పుడు సందలు వచ్చే టైమ్ లో చెట్టు అనేది మొత్తం వంగే తంటం అందరి ఎంతో తెంపుకొని తినేటోళ్ళు అప్పుడు తిన్న షుగర్ లెక్క ఉండేది అట ఇప్పటి కూడా ఉన్న చెట్ అట్లా ఉన్న కానీ ఇప్పుడు వంగడం లేదు ఇప్పుడు అప్పుడంటే మంచి అందరు ఉండే నమ్మటోలు ఎక్కువ పోయినలేవు ఇప్పుడు ఏో షోకుటాప్ ఎక్కువ అయిపోయింది గ మేడం
ఉ
ఇప్పుడికైనా నమ్మకం అనేది మనంత మనం మన దాంట్లో మనం ఉంచుకుంటే ఏదైనా నమ్ముకున్నది అయిపోతుంది పని
ఎప్పుడు తింటే తీియ ఉంటదా అండి
అలా లేదు మేడం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇకొక మనం నమ్మకం ఇది అన్నట్టు తినాలి అది చేదున్నా కాని కోరికని కోరుకుంటే అయిపోతది
మరి ఒకవేళ
థ్యాంక్ యూ మేడం చాలా చాలా సేపు టైమ్ ఇచ్చారు నాకు మాట్లాడేందుకు థ్యాంక్ యూ మేడం
ఓకే అండి థ్యాంక్ యూ అండి మీరు కూడా ధన్యవాదాలండి